హలో ఆ విడిపిస్తుందండి తిన్నారా
ఆ తిన్నాం మీరు
ఆ తిన్నాం ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఊరికే ఈరోజు ఆదివారం కదా ఏం చేయట్లేదు ఈరోజు ఫ్రీ
ఈ రోజు ఈ ఆదివారం ఆడవాళ్ళలకు సెలవాని
అవును
అంటే ఇదేనేేమో కానీ వంట మాత్రం ఇంట్లో పన్లు మాత్రం తప్పద్ కదా వాళ్ళకి ఆ మేము అంతే వాషింగ్ మిషీన్ కే బాట్ బట్టలు వేసి బట్టలు అది ఇది ఆవ ఈ వర్క్ అంటేనే సా టె స్ సండేస్ అయిపోతాయి
ఉమ్ నేను ఈ రోజు వచ్ వచ్చేసి టమాటో పచ్చడి పట్టానండి ఇంట్లో
టమాటో పచ్చడి పట్టార
ఉమ్ చాలా బాగా వచ్చింది అంటే టమాటో నీ పీసులు పీసులుగా కట్ చేసి దాన్ని మూడు రోజులు ఎండబెడితే ఇది ఉప్పు పచ్చడం చేస్తారండి బాగా వెండిన తర్వాత
ఆ టొమాటోస్ ని ఎన్నబె ట్టి చేస్ తా రా
ముక్కలు ముక్కలుగా కోసి ఎండ పెడితే నీరు అనేది పోతది బాగా అవ్
ఆ అవునవును అప్పుడు చాలా బాగా వస్తుంది. మామూలుగా ఇలా ఉంటే చాలా జ్యూసీగా ఉంటుంది.
అవును అవును.
ఊ
ఊ మీరు ఈసారి ఏం పచ్చళ్లు పట్లేదా
మేమేం పచ్చడ్లు పట్టలేదండి మాకు అంత పచ్చడ్లు పట్టడం రాదు
అవునా
ఊ మేము రెడీమేడ్ పచ్చళ్ళ తెచ్చుకుంటాము ఎప్పుడైనా కావాలంటే
అవునా ఈసారి ఎండాకాలంలో మేము ఇది ఆవకాయ పచ్చడి కూడా పడుత
ఆ అవును అందర్ రు ఇప్పుడు కొత్త మామిడి కాయలతో ఆవకాయ పచ్చడి పెడతారంటారు చాలా బాగుంటుంధంటారు అబ్బా
అవునండి బాగుంటుంది.
మీర్ చేసు కుంటారాలా ఆవకాయ పచ్చడీ
ఆ చేసుకుంటామండి.
ఆ చాలా బాగుంటుంద అలా ఇంట్లో చేసుకుంటే ఆవకాయ్
తురుమ్ పచ్చడి మామిడికాయని తురిమి అలాంటి పచ్చడి కూడా పెడుతారండి. ఒప్పు పచ్చడి కాకుండా తురుం పచ్చడి రాయలసీమలో ఇవన్నీ చేస్త తారు
ఆ నేను మామిడికాయ పచ్చడి విన్నా కానీ తురుమ్ పచ్చడి ఎప్పుడు విన్లే
అవునా
అంటే అది గూడ అంతేనా ఫస్ట్ తురుమ్ పట్టి
తురం బట్టి సేమ్ మనం ఆవకాయ ఎలా చేస్తామో అలానే ఉంటదండి అంతా మొత్తం
ఓహో ఓ అవి దబ్బలాగుంటుంది.
దబ్బలాగుంటది. తురుమ్ పచ్చడనమాట
చేస్తారు
మేమైతే అన్ని పచ్చళ్లు నాయనమ్మ స్టైల్లో చేపిస్తారండి ఎందుకంటే నాయనమ్మ అంతా అలవాటు చేసింది మాకు మ్మ్ మావిడికయ పచ్ పచ్చడి చేస్తాం టమాటో పచ్చడి చేస్తాం గోంగూర పచ్చడి చేస్తాము.
ఆ
వంకాయ పచ్చడి మునక్కాయ పచ్ చ్చడి. మునగాకు పొడి చింతాకు పొడి ఇవన్నీ చేస్తామండి మేము
బాగుంటాయి చాలా బాగుంటాయి తిండానికి గాని అది ఉద్దది వెెల్ల పొడి అది ఏమో చేసి అలా అంతా
అవునండి
చాలా బాగుంటుంది వీడి వేడి అన్నంలోకి అయితే ఇట్లాంటి పచ్చళ్లు ఇంకా చాలా బాగుంటాయి
అవునవును నెయ్యి వేసుకొని తింటే అ అదే వేరండి మనకి ఎక్కడా సిటీలో ఇలాంటి వ్యక్ ఇక్కడ దర
ఆ నెయ్యితోరుకండి ఆ ఎంతేనా ఇ లో తిన్నంత టేస్టీ ఫుడ్ ఉండదండి కానీ అందరికకి బయట ఫుడ్ నచ్చుతుంది
అవునవునండి నేనైతే బయట ఫుడ్ ఎ ఇప్పుడు అలవాటు చేయండి ఇంట్లోనే శుభ్రంగా వండి పెడతాను ఏమైనా కానీ
కున్నంత నీట్ గా గాని ఏదైనా చేసుకోవడం గాని అట్లంతా ఉండదు బయట అంతా మంచిగా ఉండదు వాడిన ఆయిల్ న యూస్ చేసి సి అట్లంతా చేస్త తరు ఫుడ్ చల మన్ మంచిగా తీసుకోవాలి
హ
మీరు అప్పుడప్పుడు ఏమైనా రెసిపీస్ చేస్తుంటారా
ఆ చేస్తానండి నేను ఏదో ఒకసారి కొత్త రేసిపి ట్రై చేయాల్సిందే
మీరు ఒక్కరే మంచిగా చేసుకుంటారా ఎవరైనా హెల్ప్ చేసి అట్ల అంత ఉంటే మంచిగా
ఉ అమ్మా ఎప్పుడయినా వచ్చిన అప్పుడు అమ్మాయి హెల్ప్ చేస్తారండి కొత్త అమ్మాయి నేర్పిస్తుంది నా కొత్త కొత్తవన్నీ
అవునా ఎవరైనా అమ్మ నుంచి అన్ని నేర్చుకునేది
అవును
ఆ మనకమ్మే అన్ని ఆ హలో
మీరేం వండారండి ఈరోజు
చేయలేదండి చెప్పాం కదా సాంబారు అన్నం
ఆ
బట్టర్ మీల్క్ అంతే అడి మాది
స
ఉ మీరు నాన్ వెజ్ తినలేదా ఈరోజు.
ఆ నాన్ వెజ్ అండి. ఈరోజు మేము చికెన్ బిర్యానీ తిన్నామనమాట.
అవునా లెగ్ ఫిష్ చికెన్ బిర్యానీ ఒకే
చాలా బా వచ్చిందది కూడా
అవునా
ఉమ్
ఇంకా ఏంటి మీకెప్పుడైనా సిటీ నుంచి విలేజ్ కి రావాలి, అలా ఉండాలి, అలా అంతా అనిపించదా మీకి.
మేం ప్రతి సెలవలక్ కీ ఊరికే వచ్చేస్తామండి
అవునా
హ
ఆ చాలా బాగుంటుంది, ఎప్పుడు ఇక్కడుండి అక్కడికి వెళ్ళాలంటే అప్ప చాలా కష్టంగా ఉంటుంది. ఎంతైనా ఇక్కడున్నంత కూల్ అంట వెదరు అదంతా అక్కడ ఉండదు. సిటీలో మీకి
అవునవునండి ఉహు
ఎలా ఉంటుంది మీకిక్కడనుంటే తందా
అవును
ఇంకేం విశేషాలండి, మీరే చెప్పాలి మీరే అన్ని మంచిగా ట్రై చేస్తుంటారు.
ఇంట్లో అందరెలా ఉన్నారు
బావున్నారండి. మీ ఇంట్లో
ఆ అందరూ బాగున్నారు.
ఇంకేంటి ఏమైనా అలా బయటకెళ్ళి షాపింగ్ అట్లా ఏం చేయలేదా మీరు ఈరో అంటే సండే
ఈ రోజా అండి ఈరోజెక్కడికెళ్ళలేదు, నిన్న వెళ్ళామండి మేము. జూడియో ఇక్కడ దగ్గరలో హెచ్ ఎస్ ఆర్ లేఅవుట్ లో జూడియో అనేది ఒ కుటుం
ఆ జూడియోలు చాల బాగుంటాయండి. ఆ ఆ కలెక్షను ఆ ఫర్సు జుడియోలో బాగున్నాయండి.
ఆ మనక్ ఎక్ ఎవరైనా గానీ బడ్జెట్ ఫిల్నీ లో కావాలంటే జూడియోకె వెళ్ళాలండి.
అవునండి వెష్రన్ లుక్ లో వెష్రన్ లుక్ నిజంగా జూడియో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి
అవును
కానీ ఇంకా స్టైలప్ అంట అలా ఏవేవో చాలా ఉన్నాయిలేండి.
అవునవునండి ఉహు
నా షాపింగ్ షాపింగ్ షాపింగ్ చేయాలంటే చాల కష్టం
ఓపికుండాలండి ఫస్ట్ షాపింగ్ చేయాలం టే
ఆ మీరెమైనా మిల్క్ షేక్స్ ఐస్ క్రీమ్స్ ఆ అట్లా ఏమైనా ట్రై చేసారా
ఆ అండి యూజువల్లీ బయటికెళ్ళినప్పుడు కెఫే కాఫీ డే కోల్డ్ కాఫీ ట్రై చేస్తాను ఇంకొకటి ఏమంటే ప్రత్యేకమైన విషయం యమ్ ఈ రోజు ఉమెన్స్ డే కదా ప్రతిసారి ఆ ప్రతిసారి ఉమెన్స్ డే కెఫే కాఫీ డే లో ఉమెన్స్ అందరికి ఫ్రీ ఇస్తారు కోల్డ్ కాఫీ అనేది చాలా అంటే చాలా బాగున్
అవునా ఎక్కడైనా ఉంటుందా అద్ దీ
ఎక్కడైనా కెఫే కాఫి డే లో వెళ్తే ఉమెన్స్ డే రోజు మాత్ త్రమే మికిస్
అవును ఇప్పుడు ఆ ఆ ఏమైనా ఆఫర్ ర్సున్నాయండి ఉమెన్స్ అఫ్ ఆ ఉమెన్స్ డే ఆఫర్స్ అట్లా ఏమంత అనిపించట్లేదు
ఆ ఉమెన్స్ డే ఆఫర్స్ మింత్ర లో ఉన్నాయి చూడండి మింత్రాలో గానీ ఫ్లిప్కర్ట్ లో గాని ఉంటాయండి ఆఫ్
ఆ ఓకే ఇంకా ఏమైనా మంచి డే ఆఫర్స్ స్పెషల్స్ అంటే ఇప్పుడు కేఫ్స్ ఆఫర్స్ అట్లా ఏమైనా ఉంటాయి కదా అట్లంతా
అవునా ఆ కెఫే కాఫిడేలయితే ఉన్నాయండి ఆఫర్స్ మంచిగా ఉన్నాయి
ఆ ఉమెన్స్ డే స్పెషలా
మ్మ్
మ్మ్ ఎంతైనా ఉమెన్స్ ఉమెన్స్ డే చాలా స్పెషల్ అండి
మ్మ్ హ్మ్
మ్మ్ మీరు ఫెస్టివల్ కి ఇక్కడే ఇక్కడ సిటీలో ఉంటారా మీరు ఊరికెళ్తారా అండి
లేదండి ఈసారి మేము పండగ జరుపుకోవడం లేదు
అవునా
ఇకా ఐదు నెలల్లోకి పడ్డం లేదు
హో ఓహో మీరు ఫైవ్ మంత్స్కే చేసుకుంటారా
అవునండి
ఆ అంటే ఆ అంటే పెద్దవాళ్ళ కి నైన్ మంత్స్ లెవెన్ మంత్స్ అట్లా అంటారు అంటే ఇంట్లో తొందరగా పూజ చేసుకోవాలి ఏమవ్వదు అంటే ఫైవ్ మంత్స్ కి చేసే
అవునవునవు రండి మేము అందుకే ఫైవ్ మంత్స్ కే పెట్టేసు కొంత మా ఇంటి ఆచారం అనమాట అది
హ్మ్ హ్మ్ ఆ మా ఇంటి కూడా అలా ఉందండి మేమైతే మా నానమ్మకి లెవెన్ మంత్స్ కి పెట్టుకున్నాము
అవునా అండి
ఉమ్
మేము ఆగమండి ఐదు నెలలు మేమ అంతా కంప్లీట్ చేసేసుకు ఉంటాం అన్నమాట
ఆ అయితే మీకు ఈసారి ఉగాది ఫెస్టివల్ ఇంకా లేదా
లేదండి మాకు
స్ ఇక్కడే పడతాయా
ఆ అవునవును
ఫైవ్ మంత్స్ అయిపోయింటే ఎలాగోలాగా ఫస్ట్ ఫెస్టివల్ మంచిగా చేసేసుకునే వాళ్ళు
అవునండి
సరేలే ఏముంది ఇంకా నెక్స్ట్ ఫెస్టివల్ నుంచి శ్రీరామ్ నవమి చేసుకోవచ్చు
శ్రీరామనామి కూడా లేదండి
ఆ ఎంత ఉగాద అయిపోయిన ఎన్ని రోజుకి శ్రీరామనవమి
వస్తుది
ఆ శ్రీరామవి కూడా చాలా బాగుంటుందండి అబ్బ అయోధ్య అని చెప్పి శ్రీరాంపుల వారు అని చెప్పి అయోధ్య చాలా బాగుంటుందండి
ఆ
ఆ మా పక్కింటి వాళ్ళు వెళ్తే మాకు అయోధ్య నుంచి ఒక ఫోటో తెచ్చారండి
ఉ అవునా అయోధ్య కూడా చాలా బాగుంటందండి అది వెళ్ళాల్సిన ప్లేస్ అనమాట
చాలా ఎప్పుడొ ఒకసారైనా వెళ్లాల్సిన ప్లేస్ అది అయోధ్య కాగాని రామేశ్వరం గాని ఇంకా ఇలా ఏవేమో చాలా ఉంటాయడి
సహ
మీరేమైనా ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారా
ఆ మేము వెళ్తా ఉంటామండి ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని తీసుకుని వెళ్తా ఉంటాం అనమాట అరుణాచలంగానీ పాండిచేరి కానీ
ఆ అరుణాచలము పాండి రెండు ఒకే చోటే దగ్గర మంచిగా అయిపోతుందండి అలా మంచి చ్చ క సర్ట్స్ బీచ్లు అట్లంతా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ సమ్మర్ కి బీచ్లు ఇవి చాలా బాగుంటాయి సమ్మర్ ట్రిప్సే స్పెషల్ బాగుంటుంది
అవున అంది
ఆ ఇంకా ఎక్కడైనా ఏమైనా మంచి మంచి ప్లేసెస్ కి కేరళకి అలా అంతా వెళ్లాలండి బాగుంట తుంది. మీరెప్పుడన కేరళ చూస్ సారా
కేరళకు వెళ్ళాలండి ఇంతవరకు కేరళ చూలేద్ అనమాట
ఆ కేరళ ట్రెడిషనల్ లుక్కు, ఆ చాలా బావుంటుంది అంత త్రెడిషనల్ లుక్కండి కేర్ళ
అవును
ఉ సరే అండి అయితే
సరే అండి. తె బాయ్